హలో హే బ్రో హే బ్రో బాన్నారా
హలో
బాగున్నార అండి
హలోలో
బాగున్నారా అం
హలో
హలో బాగున్నారా అ
ఆ బాగున్నాండి
ఆ బాగున్నమండి మీరు బాగున్నరా
బాగున్నమండి ఏం చేస్తున్నరండి
ఇప్పుడే మందిరానికి వెళ్ళొస్తున్నాను అంటే ఇంతకు ముందు వచ్చాను ఆ తొమ్మిది గంటలకి ఎనిమి ఎనిమిదిన్నరకు అలా వచ్చాను హలో
మీ ఇప్పుడెంటండి
అప్పుడే వచ్చానండి
ఆహా
ఆ తిన్నానండి మీరు తిన్నారా ఆ తిన్నా ఆ ఏం కర్రీ అండి
పప్పండి
అవునా మాది ఇవాళ స్పెషల్ అండి
అవునా అండి మరి ఏం చేసు అవునా అండి
ఊ మీ దగ్గర డిస్టర్బెన్స్ వచ్చిందండి
ఇప్పుడా అండి
అండి
ఆహా అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళ పిల్లలు
అవునా అండి కొంచం పక్క క్కకు రండండి ఇంకేంటండి మీరే చెప్ ప్పాలి
మీరే చెప్పండండి
ఆ ఇం అవునండి మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేస్తున్నా అన్నరు కదా
ఏ లేదండి ఇంట్లోనే సరిపోతుంది నాకు
అవునా ప్రభుత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏం ట్రై చేయట్లేదా అండి
లేదండి
ఎందుకండి ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఇంకా ప్రైవేట్ కంటే పబ్లిక్ దే బాగుంటుంది కదండి గవర్నమెంట్ ది.
ఆ ఇంట్లో పనులు స ఇంట్లో పనికి సరిపోతుందండి నాకు. అంటే ఇంట్లో వంట ఇల్లు శుద్ ఇల్లు శుద్దిి చేసుకోవడం. ఇక ఇంట్లో వాళ్ళని చూసుకోవడం టైం కి తినడం సరిపోతుందండి ఇగ.
ఒక గంట కూడా టైం దొరకట్లేదా, అండి మీకు?
గంట టైం ఉంటుంది కాకపోతే ఇక అప్పుడు ఇక గంట టైమ్ ఉంటుంది కాకపోతే ఇగ అప్పుడు ఇగ ఏదో ఒక పని అయిపోతుందో టైం తెయట్లేదండి రోజు రోజు ఎట్లా అయిపోతుందో ఏమో. అండి వేగంగా ఉంది. సమయం వేగంగా అయిపోతుంది వేగంగా తొందరగా ముందుకెళ్తున్నట్టుందండి.
అవునండి ఈ ఈ రెండు వేల ఇరవై ఆరు అయితే మరీ ఘోరం అండి. అప్పుడే మూడు నెళ్ళు అయిపోయింది.
అన్ని చూసామండి మనం. కొలతలు ఎట్లా కొలతలు ఒసారికి పెరిగిపోయినాయి ఎల్పిిజి గ్యాస్ పెరిగిపోయినాయి పెట్రోల్ పెట్రోల్వి ఎక్కువ అయిపోయినాయి ధరలు దొరకట్లేవి కూడా పెట్రోల్ ధరలు కూడా పోతున్నాయి పోతున్నాయి అసలు
అవునండి చాలా దారుణం అంది అసలు మన మన తెలుగు రాష్ట్రాల్లో.
అవునండి మళ్ళీ ఇరాన్ ఇలా ఇరాన్ వాళ్ళతో గొడవలు మన పెట్రోలు రావడం ఆపేశారు గల్ఫ్ లో చూసారు కదా అండి టీవీలో?
అవును మీరు అన్ని గురించి చూసారు కానీ ఈ రోజు న్యూస్ వెళ్ళదా అండి ఇరాన్ వాళ్ళ ఏమ. విన్నారంటే మన ఫ్రెండ్లీ దేశం ఫ్రెండ్లీ నేషన్ ఉన్న దేశాలకు దారిస్తామన్న అంటే మన దేశం రష్యా చైనా ఇలాంటి. ఆ దేశాలకు నాలుగై ఐదు దేశాలకు
అవునా అండి మంచి మాట చెప్పార్. అండి అలా జరుగుతే మంచిదే కదండి అందరు. కి నీలై ఆ చేసినట్ట్ అయితది
అవునండి మన తెలుగు రాష్ట్రాల్లో అసలు కొలత లేదండి కానీ ఏమంటారు పబ్లిక్ జనాల అనేది మొత్తం ఆగమైపోతున్నారండి కిలోమీటర్లు తరబడి లైన్లు కట్టేస్తున్నారు.
అవునండి మా ఇంట్లో వాళ్ళు కూడా పెట్రోల్ కోసం అని వెళ్తే ఆ వాళ్ళకి రెండు గంటలు పట్టిందండి టైమ్ లైన్ లో ఉంచి లైన్ లో ఉండి తీసుకుని వచ్చే వరకు వాడికి రెండు మూడు గంటలు పట్టేసింది ఎండలో.
మా ఇట్లో వాళ్ళ కూడ ఆన్ ఉమ
అవునా అండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంక ఎలా ఉండబతుందేమో అండి మరి.
మకు మకు మా కాలేజ్ లో ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారండి అం అంటే బయట వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంట మీరేమైనా జాయిన్ అవుతారా
దేనికండి?
ఉద్యోగం కోసం అండి.
ఉద్యోలు ఉద్యోగం గురించి చెప్తారా అండి
ఆ చెప్తారండి ఇలా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే కొంచెం ఎలా జాబ్ కి అటెండ్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వలో వాళ్ళే చెప్తారండి కానీ మీకు పై ఇలాంటి లాంగ్వేజెస్ వచ్చిండాల
అవునా అండి అయితే ఇగ చదువు మీద ఇగ చెప్తారనమా ఇంకా ఎలా ఉండాలి ఏంటి ఏమవుతుం
అవునండి ఎలా చదువుకుంటే ఏ జాబ్ వచ్చిది అని చెప్తారండి మా కాలేజ్ కూడ ఇప్పుడిప్పుడే ఎదుగుతుందండి
అవునండి మీకు యూనిఫామ్లు కూడ ఉంటయంట దకదా అండి పద్ధతిగా అన్ని చె తారంటా కదా ఎ ఎలా ఉండాలి ఏంటి అని రకరకాలుగా కాలేజీ లో చెప్తారంటా కదాండి
అవునండి మీ చి నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా చెప్పచ్చు కదా
ఏముంటాందండి ఇక ఇంట్లో వంట నేర్చుకోవడము ఇగ ఇంట్లో వంట నేర్చుకోవడం ఇంట్లో పనులు చేయడం ఇగ చిన్న స్నేహితులతో ఆడుకోవడం.
అవునావును
వినండిగా మంచిగా చిన్నప్ కా ఏ చెప్ చెప్పాలంటే కాలేజ్ లోనే బాగు మంచిగా స్నేహితులతో మంచిగా మాట్లాడుకునే వాళ్ళ ఆడుకునే వాళ్ళం కలిసి కలిసి ఉ దేవాలమందరము
అవున నేను మళ్ళీ మొదటి కొద్దిగా చూస్తున్నానండి చిన్ననాటి జ్ఞాపకాల కంటే మీరు ఎదిగిన ఎదిగిన తర్వాత కాలేజీ స్టేజ్ ఎక్కువ ఎంజాయ్ చేసిన అని చెప్పడం
అవునండి
ఉ అవునండి చాల ఆ. ఇదేమంటారండి. మరి మీరు ఊరికెప్పుడు వెళ్తున్నారు
రే పొద్దున వెళ్తున్నామండి స్త్రీరా ఉన్నామే కదా ఇక అక్కడే అక్కడే చేసుకుందామ అని అనుకుంటున్నామండి ఊరికే వెళ్దాం అనుకుంటున్నాం ఐదు గంటలకి
మరి మళ్ళీ మీ రిటన్ ఎప్పుడు వస్తవు
మీ ఊర్లో ఎలా చేసు సరే అం మీ పండుగా అంటే ఏదన్నా ప్రత్యేకత ఉమ్ ఆ
ఇక అన్నదానాలు పెడతారండి ఇంకా పా అ పానకం చేస్తారు, ఆ కళ్యాణం చేస్తారు, మండపం కట్టి ఇగ అందరూ హాజరువుతారు, అక్కడ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి. సీతారాముని కళ్యాణం అప్పుడు అందరు తండోప తండాలుగా వస్తారు జనాలు అందరు చూడ్డానికి ఎంతైనా వాళ్ళు ని నిదర్శం కదండి దేవుళ్లే చూసుకుటరు కద మన అందరిని ఏం కావాలన్న దేవుడే ఇస్తారూ
మా దగ్గర అయితే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని తేడాలేకుండా అందరు కలిసి జరుపుతామండి అలాగే పెద్దవాళ్ళందరు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళందరూ సేమ్ అవుట్ సేమ్ సేమ్ చీరలు కట్టుకుంటారండి. సేమ్ కలరు ఇంక చిన్నపిల్లల మండి పట్ పట్టు చినబలు పట్టు చ పట్టు చీరలు అలా కట్టుకుంటామండి
అవునా అండి అవునా అండి
నాకు మనము ఆ ఉట్టిగా స్ అ ఒ ఏమంటరు పానకం చేసుకున్న అంత టేస్ట్ రాదు కాని పండగల టైంలొ పా చేసుకుంటే ఎంతో అద్భుతం ఉంటదిడ త దేవున్ మయి
హవునండి. చెప్పింది కూడా నిజమే మనం తిన్నా తినకపోయినా కూడా తెలిదు అందరితో కలిసి ఉంటే మనం తిన్న కడుపు నిండిపోతుంది ఇక అందరితో కలిసి అందరితో కలిసి ఉంటే అసలు ఆకలి కూడా వేయదు మనకి
అవునండి మనం కలుసుకునేది మనం పట్టనంలో ఉండే వాళ్ళం ఎప్పుడ ఒకసారి ఊరిక వెళ్తాం ఎప్పుడు ఒకసారి బంధుమిత్రులని ఇంకా ఊర్లో ప్రజలందరినీ కలిచేది
అవునండి ఎప్పుడో ఒకసారి కలుస్తాము కలిసి కలిసి మంచిగా ఆ కలిసిమెలిసిగా ఉంటే మనకు కూడా సంతోషం చూ అవే జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి మనకి చివరి వరకు ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని చెప్పుకుంటాం ఆ ఒక వయసు రాగానే అవే కదండి మనకి సంతోషం కలిగిస్తాయి
అవునండి కానీ ఎంతైనా ఊరు ఊరే ండి ఒక్కసారి ఎప్పుడైనా ఊరికెకళ్తే అసలు రాబుద్దే కాదండి
అవును అవునండి మా ఊర్లో కూడా నదులు పొలాలు పంట పొలాలు అన్ని చాలా చక్కటిగా ఉంటాయి వర్షాలు టైం కి కురుస్తూ ఉంటాయి పంటలు కూడా మంచిగా చేతికొస్తాయి అండి రైతులు గట ఇక్కడ చాలా బాగా ఆ సంపాదించుకుంటారు మంచిగా ఉంటారు కలిసి ఆనందంగా ఉంటారు రైతులు కూడా రైతులు మంచి ఉంటాయి కదాండి ఊరు కూడ బాఉం ఉంటది దేశం బాఉంటది
రైతులుకి దేవుడు పంట కలిగిస్తెనే దేశం అంతా బాఉం ందండి మన దేశం అనే కాదు పక్క దేశ్ శాలెనా
అవునండి మీరు చెప్పింది నిజమే అండి ఇ
కానీ రాను రాను ఏమంటారు వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదండి
అవునండి ఇగ చూడాలి ఈ ఈ ఈ నెల బాఉందన్నారు ఈ సంవత్సరం అంతా బాఉందన్నారు మరి చూడాలండి రాశి పలాల్లో ఏం చె అలానే చెప్పారు మరి బాఉంటదని మరి చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటదో
అవునండి మీరు మాత్రం మీకు వీలైనంత చెట్లు నాటండి వీలై కాలీ సమయంలో ఉన్న
తప్పకుండా అండి తప్పకుండా అండి బా చెప్పారండి పాటిస్ త ఈసారి నుంచి నేను
ఖచ్చితంగా చెట్లు నాటడానికి ట్రై ఏమన్ ట్రై చేయండండి
సరే అండి మరి ఉంటాను
సరే అండి మరి ధన్యవాదాలు
అండి
హ